హలో
హలో హలో హలో మేడం బాగున్నారా అండి
ఆ బాగున్నా అండీ
ఎన్నిస్తున్నారండి మీరు
ఏది లేదండి బటర్ ప్రిపేర్ ఏదమ్ అని ఎప్పుడే స్టార్ట్ చేస్తాన
అయ్యో సలేటుగా వంట చేయడం ఏందండి
మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా ఇక లంచ్ టైమ్ వరక్ క్లోస్
అవునా తామీరు అప్పటికప్పుడే వండుకుంటారా అండి
ఆ
అయ్యో
అంతే మా ఆయన అనుంటలా హెలెప్ చేయారు మా ఆయన
ప్ చేయడా అండి
టేస్ట్ గాడు చేడు
వెస్తుగాడా ఓ ఆట్లా మాట్లాడగిండి ఆయనకి ఏం పనులు ఉంటాయి వన్ గరికరాండి
హెల్తు బాగుండట్లేదు అ ఈ మధ్యన కొంచెం హెలపు చ్ అంటే పెద్ద బిడ్లపిస్తాను మా ఆయన
వాహ్ గట్లు మాట్లాడుతాయిండి పాపం ఆయన పని ఆయనకు ఉంటది కదా ఉంటే చెయడా ఎల్పు మీరు గు కన్ చేసుకోవాలండి మొగుడ్లాని మ్ మీరు అర్థం చేసుకోవాలండి మోగు ఇట్లానే ఇట్లా అయితే ఎట్లానో పాపం బూలయితే యకదుండి ఆయన ముందు కోపం వస్తుంది ఆయనకి వాళ్ళ మీకే ప్రాబ్లం కదండి
అండీ చెపాండి ఇప్పుడు నేనే ఉండాల మీరే చెప్పండి సండే రోజు కూడా నాకు రెస్టు వద్దా అ ఇ బ్లేడ్ ఇస్త కండ రెస్ట్ ఇస్తే అని చెప్పండి ఏ అయన గురించి వేస్ట్అండి చెప్పినా వి దనిగురించి వాడు వదిలేయండి ఆయన గురించి పాడకుండి నాకు గు చేడం ఏమనంటే బయడికి ఏంట బండిగాలీ ఏదంటడు
మనకు ముద్దులేయండి ఇంకా మనం వేరే మాట్లాడు ఆయనప్పుడు చెందదు మనకి
చెప్పండి
తండ్ర నేను సంపాదిస్తాంటే అవసరం ఎంతైనా మ అబ్బాయి అబ్బాయి చీ చీ చీ గట్ల మాట్లాడకండి మోగలా గురించి
బయటి తీసుకోబపోతు అన్నారు బిర్యానీ పిత్తనండి చికెన్ తెచ్చడి చెప్ప
అయ్యోరామ బాబనకే బందంద మనం వేరే పోదాం
సర్లే ఒద్దు వండకు అన్న అన్నడు ఆయను నమ్ముకుంటే నా పరిస్థితి ఎంటండు
ఆవునా అ చికెన్ ప్రిపేర్ చేస్తున్నరండి
అన్ని దొంగ మాటలే దొంగ మాట్లాలేండి చీ
పాపం వేరే వేరే మనం మ్యాటర్ విధం అండి ఇక వేరే మ్యాటర్ ద్దాం మనం అన్నయా అ ఎండలు బాగున్నాయి కదండి ఇప్పుడు
ఏడిది
ఎండలు బాగున్నాయి కదండి
ఆ బానే ఉనాయి
ఎండలు బాగా కొడుతున్నాయి కదండీ
బానే కొడతన్నాయి
ఫ్యాన్ వేసుకున్నండి హలో హలో
చెప్పండి
అయిపోయిందా అండి వండడం
వండుతున్న ఇప్పుడే ఇళ ఉప్పుకారం ఎక్కువేస అనుకుంటున్నానండి మా ఆయన కోసం
పాప ఎందుకు అట్లా షికాకు పతారురండి ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి కదా అండి పా పడుసి పనీ చేసినట్టుతుంది
అసలు ఎప్పుడు ఆయన గురించి మీరు ఆలోచిస్తారు నా గురించి ఆలోచించా ఒకసారి ఒకసరైన నా గురి ఆలోచిన్నచీర
చ ఎప్పుడు ఆలోచిస్తారంటుడి మీ గురించి మీ పిల్లల గురించి ఆయన గురించీ ఆయన ఆలోచించుకోడండి పాపం మొగళ్ళు ఎట్లాంటంటే పిల్లల గురించి పిల్లల గురించి తల్లిదండ్రులగురించి ఆలోచిస్తారు కానీ పాపం ఆయన గురించి ఆయన ఒక రోజు ఆలోచించుకోవడు ఆయన గు న ఒక రోజు ఎంజాయ్ చేయలేడు ఆయన కోసం బతకలేడు మె మొగుళ్ళు అంతంటే ఉండదాని పెళ్లి చేస్తున్నా బాధితలు బాధ్యతలు బాధ్యతలు ఆ బాధ్యతలు ఆడాళ్ళు తీసుకోవచ్చు కదా మొగోళ్ళు వండుకుంటారు కదా ఇంట్ల అట్లా తీసుకోరు వాళ్ళ కష్టపడొద్దా వాళ్ళ ఇంటి పని చెయ్యరా ఎట్లా అండి ఇప్పుడు అదే కష్టం వాళ్ళు పడమని చెప్పండి ఇంట్ల పనిచేస్తారు మొగోళ్ళు అంత దమ్ము ఉందా అండి ఆడల్లో కట్టకోడానికి చెప్పండి చెప్పండి మాట్లాడ్ర మళ్లా ఎందుకు మీకు లేద అనిపించిందో మాట్లాడకోలేరు
పైనల్గా ఇప్పుడు మగోళ్ళ మంచివోళ్ళు అంటారా
మొగోళ్ళుఆడలైనా అందరు మంచోలే ఎవరో ఒక ఒకరు ఉంటారు చెడు వాళ్ళ గురించి మనకి ఎందుక అండి మన మనుషుల గురించి మాట్లాడుకున్నాం ఓకేనా ఆ
పడకండి అంటను
నేనేం కోప్పున్నాండి నాకేం అవసరండి మీ మొగుడు మీ ఇష్టం నాకేమి ఇబ్బంది నాకేమి ఇబ్బంది ఉంద్
ఏమోరా అబ్బాయిని బాగా సపోర్ట్ చేస్తా అంట మా ఆయన గురించి బాగా తెలుాడు మాట్లా
నేను అబ్బాయిల గురించి సపోర్ట్ చేస్తున్నా అండి మీ ఆయన గురించి కాదండి అబ్బా ల గురించిి అందరు గురించిి వాళ్ళ ఎవడో ఒకరు చెడు ఉంటారు వాళ్ళ గుంపు అయితే మాత్రం కాదు మంచి వాళ్ళ గురించే ఐసప్ ఫోర్ట్ డియో ఓకే మా అఓకే
కుట్కు రా మొగుడ అంటే అంత గలీజ్ గలీజ్ కొట్టుకొని వచ్చిండు
ఏందండి పాపం ఆకల అయితవుంది కావచ్చు తొందర వండి పెట్టండి ఆయనకి మధ్యాహనం అయితు అంటేరు ఇంకా వంటే చేయలేదు ఏం తెలీదు
పంది లెక్క తినడండి పొదుగాలా రెండు ప్లేట్లు ఇడ్లీ తన్నాడు తెలుసా దొరికిందేలే
ఇంకేం చేసి పెట్లేదానే ఇంట్లో చెక్ చేసుకొనిం నేన్ చేసుకోవట్లేదానే ఇంకా అవి కూడా నొచ్చానే
రెండు ప్లేట్ల ఇడ్లీలు తిన్నాడు తెలుసా
అవునా ఇంకా ఇంకా మిస్ అయ్యి ఉంటే చూసుకోండి రొండు ఫెట్లు రెండు ప్లేట్లె కదండి ఇడ్లీ ఎంత ఒక ఒక వన్ సైడ్ రావాయి రెండు ప్లేట్లు ఇడ్లీ అండే మాకు మగ్గోలకి కష్టపడ్డ వాళ్ళకి
ఇప్పుడు బిర్యానీ చేయనా అంటే ఉ అంటాడు తెలుసా చెయ్ అంటాడు చేసుకునేద్దాన్ని నేనే కదా
మీరు బిర్యానీ చేస్తారాండి ఉమ్
ఇన్నే పెడదా లాస్ట్ కి ఏది బాలేదని చెప్తాను నాకు
అవునా ఆహా అబ్బ మా పాప ఆలేసేసిపోయిందండి గాలి చూస్తే ఇలా చిన్నంచం నాగాబుద్ద అవుతుద అండి చేతిలేసుకొని
అర్ధంయితేనే ఉంది మీ మాటల్ల్లో అందుకే ఉప్పు కారం ఎక్కువ పడుతుం కురాలాల
అవునా ప్రోటటీన్ కాల్ష్యం ఐరన్ ఉంటండి ట్వంటీ గ్రామ్స్ ఎక్స్ట్రా విత్ నాగద్ద పాల చనుల చెల్లుది మీకు ఉమ్
ఇట్లాంటి పెద్ద పెద్దగార్గా మేము కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అండి కొంచెం అంత పెద్దగా అర్థం కాదు మాకు ఇట్లా అండి అమ్మటే
అయితే నా స్వామిరంగా ఈగ తీసుకుని తాగితే సుప్రాస్పుర
ఇల్ చికెన్ మసాలా లేదండి ఇప్పుడు చికెన్ మసాలా కూడా నేనే బోవాలి తెలుసునా
పొండి ఆ మాత్రం ఏం చేయలేరా మీ ఆయన కోసం
ఆయన కోసం మా నా జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన ఇంకేం చేయ్యాలా మా ఆయన కి
అయితే మారరు ఇక
ఆయన ఆయన చేసినాడు ఓ ఇది మయ
ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా త్యాగం చేసంది ఓన్లీ ఆబ్ ఒక మూగ అబ్బాయి్
మరి నేను
ఉమ్
చెప్ప మరి
ఇక జన వి విభాక్ష చూపించ కూడదు అండి ఫస్ట్ మీరు అసలు
నా చిన్నప్పుడు మీరు అందరితో సమానంగా మీరుగా ఉండాలి చెయ్యాలి చేస్తారా
చేయగలుగుత చేయగలుగుత
చేయలేరు కదాండి చెత్తరా అండి సరే యాబై కిలోల బస్తా మోస్తర ఉంటది మీం ఒకసారి మోసుకు తీసుకుని బయటికి అబ్బాయి మోస్తాడు మోయండి చూద్దాం మ చూద్దాం
చెప్పండి
మ్మ్ ఎందుకండి వెన్నె ఇరుగుతుందిండి లేకుండా మీ ఆయన మీద చండీరుతు అంత కోపంగా ఉన్నారు
కొడతల సధనం బనే మస్త కొడుతా నిన్న మిగిలిపోయిన పూరి తింటాన్నాడు
పాపం మీ ఆయనకు పెట్టలేదాండి
నా ఆయనకా
హా పాపం ఇయ రాే ఆలాగా ఆయన దొంగతనంగా తినే ఉంటారండి నా తెలిసి ఇడ్లీ తిన్నాక కదండి రెండున్నర నెలలు ఓహో అవునా అంటే మీ
దోసె
ఇంగ ఆంధ్రప్రదేశ్ చాల వాడు అట్లా గుర్తుండి మీకు ఓసి డి
అట్లా గుర్తుంది కాబట్టి మా ఆయన భరిస్తాన
వామ్మో లేకుంటే వావ్ అనా నిజమా
ఉమ్
తిన్నాకనే మాట్లాడండి మాట్లాడాంగా తినండి తింటూ మాట్లాడుతారు గా అదో రకంగా ఉంటుందండి తింటూ మాట్లాడితే ఐ హేట్ దిస్ హ్యాబిట్ తెలుసా
టూ మచ్ మాట్లాడతారు మీరు బాగా
సూ మచ్చా ముందర్ మాదాన సూ మచ్చే ఉందలో స్టేంజరా స్టేంజర్తో ఏముందండి అందరు కలుపుని పోవాలి కాని దేశాంగా ఏం మాట్లాడుతాండి
నీ హ్యాబిట్స్ బాగుంటది
అట్లా మంచిగా ఉండదని చెప్తున్నా గంటే మీ ఏమన్నాని మేము చెప్తున్నాం